పంపియడానికి ఏడికి పంపడు అని చెప్పినగా వాడు ఏమొద్దు కానీ చాల
అని పెట్తుందాంమని ఇ రోజ వచ్చే ఈ బొట్లు పెట్టుకుమా
నువె ఏం బోట్లు పెట్టుకున్నవు
బొట్లు పెట్నా అ ఫ్ట్ హ్యాండ్ కి ఇంగ లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ కి డిజైన్ వేసుకుంటా ముందర
వేసుకో వేసుకో దానికి ఎంత కొవ్వుచు చుడమే ఎన్ని సార్లు అడిగినా పని ఉంది వర్క్ ఉంది అది జాస్త
ఎప్పుడా మమ్మీ అమ్మా నాకు ఎప్పుడు ది మండింది ఆ వాపుకి రెండు రోజులు అడుగుకున్నాను నేను మళ్ళ అంతే అలా నేను ఆయమ్మగ్ చెయలే ఏమి లేప్తే ఈ అనిమి తమ్మి రఫ్ ఫోన్ చేస్తాండి
ఏమ మెసి టీజీ
ఆయన మా కాదుమే ఎన్ని రోజుల నుంచి నేను అడుపు కుంటాను నను ఆ అమ్మని ఆ అట్లే చేసిందా అందుకని నేన ఏంది లే అడుగు కునేది ఒకక్కరికి
నేను నీకు ఐదు కాళ్లు ర సమీర సమీరాకు ఐదు కాళ్లు చేసినా ఇంప్ప అద ఉం ఎవరుకి చేసేది అదేదో ఏ పెద్దము
అ
ఎట్లామ్మేరు చేసేది ఇంకా పది ఉన్నాయి. అ బాప్ చేసేస్తుందేమో, మా అమ్మ దాంట్లొ డౌన్లోడ్ చేసే యాపు ఇంగైద్ చేయద్దామంటే, ఎట్లా చెప్పు అవును దిన్నీ దేనికి పట్టదునాన్న. ఆ జెల్లార్లో హిందు మాత్తకు కార్ లోట్ ఉంజన్నావు. ఏ
పేర్లు మెన్షన్ చేస్తే డబ్బులు ఖర్చు చేత్తాయన్న మను రు.
పేర్ల్ జేస్సే అన్ బా నన్న ఇంత బట్టే ఇక్కడ అంతా మాడస్సు మీంద ప్చ్ ఆమ్ డస్టుంది. బియ్యం చేస్తుంది. కదా బియ్యం చెరుగ్ తున్నావా ఆహా డస్ట్అయిపోతుంది. డస్ట్ అయిపోతుంది.
చెల్లెలు వచ్చింటే ఫోన్ జేసిమ్మని చెప్పిందంట అందుకనే ఎమ్ చేసి ఇచ్చింనిమ్ దీయా
ఆ
మళ్ళీ నేను గమ్మునా చ్చేసిగా మీట్లాడితేయి, ఆపాపక్ భావనద్ హ్మ్ పూర్త్ పేరు చెప్పేసి ఆ ఒక్క మా చ్చేసి మళ్ళా నిన్న వచ్చేసి, వాళ్ళమ్మ ఆ ఉగాది కావట్టి వాల్ చేతిది. తింటే అంతే
ప్చ్ ఆవ్వా చూస్తివా
బ్రైట్ కలర్ వి బయటే కదా మే
ఆ
వైట్ ఆ
అదె వేసుకొని వస్తుందేమో
ఇంగేవైనా ఈస్కోన్లే మాకెందుకు సామి అయమ్మ త్ ఇంకా ఆయమ్మి ఎవరో, మేము ఎవరో
ఆ ప్చ్ సమీర్ ఆ డ్రస్ చూసి ఆ పిల్లా అలాంటిది. కొన్ని ఇలావింట అంతక్ కొన్ని, కూడా ఒక్కరు ఇంట్లోకితాడా
పేర్లు చెప్పద్దుమే అని ఇప్పుడే చెప్తి నీకి మాట్లాడి ఇ నా డబ్బులు హండ్రెడ్ రూ తీసుకపోవా
ఆ బాప డ్రెస్ చూసి ఆ బాప మనకి డ్రస్ చూపించింది కదా ఆ డ్రెస్ చూసిమను కొనిందో ఏమో నాగ్గకి తెల్దా
ఎవరు పొట్టి పాప చూపించింటేనా
ఆ
ఎట్లా లేవమ్మా ఎవరన్నా ఏమన్నా కొనుక్కోనలే మాకెందుకు
అ నా ఇంకా టెన్ కాల్స్ ఉన్నాయి మీ ఈ ఊరు జేల్లో
చేసే వాళ్ళ సమీరా వాళ్ళ సిస్టర్కిను
ఆవాకు చెప్పింది ఆ పిల్లకి చెయ్యి అని మళ ఎట్లా మే అంటే
అంతే మ ఇబడా పాప
అ
ఏసింది ఆ నీ తో ఈ కాల్ మ అడేసి ఆపా ఫోన్ జెసి అన్ని కంప్లీట్ చేసేసి మ క్లిక్ చేసం మల్లా ఒక కాల్ ఉంటుంది
కాల్ చేసి పక్కన పెట్టేసి ఆ పిల్లా అ అంతే కదా ఏం మాట్లాడేదంది
ఏం లేదడా
ఆ సమీరా కూడా తు ఆ పాప గుడా అట్లే చెపింది నాకు గా నిన్న అడిగితి ఆ పాపని ఏమో మే కొంచెం పంన్లో ఉంది నా పండు కూడా ఎత్తలేదు దీది అనే ఏం జేసేది చెప్పు
పుంగనూరు అయ్యమ్మకు మా అయ్యమ్మకు చానా కొవ్వు ఉంది అమ్మాయ్
అంగల్లో పీజీ చదవ్లా ఆ పాపకి ఆ పాప దాంట్లో లేదా ఆ యాప్
లేదా పట్లాట్ బనిచయి ఇట్లు ఓటై చదవలేమా క్యా దేకో
హ
మమ్మల్లు నీళ్లు వసన్నా ఏమో చూడంటే
మహీ ాంత రైటికి బట్కుంటావఊ
నేన్ రాసాను లేఫ్ట్ హ్యాండ్తో కదా ఇగా లెఫ్ట్ హ్యాండ్తో ఇగా రైట్ రైట్ హ్యాండ్ బాగా పెట్టుకునే సార్ డిజైన్లు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హండ్ పె